హలో
సరోద్న
ఏం లేదురా ఉట్టిగానే ఉన్నాం పడుకుందాంమని చూస్తున్నాం ఇక ఉమ్ తిన్నారా అన్నం
ఆ తిన్నం
ఇంకూరా
కూర నా మాది ఈ రోజు ఫిష్
అవునా
ఉమ్
మీ అమ్మోళ్ళు ఏం చేస్తున్నారు
ఫోన్ మాట్లాడతాను నేను ఇంతసేపు మా పెదనాన్న ఫోన్ చేసిండు
ఓహో
ఏఓ ఆయనకి గవర్నమెంట్ జాబు
అవునా
ఆ మా పెద్ద పెద్ద నాన్న గవర్నమెంట్ జాబ్ నిక్ తెలుసుగా
హా అదే అదే అది ఎంఆర్ ఆఫీస్లా
ఆయన ఏమో అక్క ఆ నుంచి వేరే కడ్కిపోయి వేరే ఆఫీస్ ఎస్తాండి ఇప్పుడు
ఆ
ఆయన జాబు పెట్టామని మనయన ఏమో గిట్లా అడు గుతే పెట్టాడంట
ఎవల్ పెడతర్ మరి మీరే కదా వాళ్ళకు
మరి మాకే గదా మరి మాకు పెట్టొచ్చు కదా
అవును పెట్టాలి
అడుగితే నేను ఎవరికి పెట్టను అని అంటానంట ఇంకా టూ ఇయర్స్ ఉందంట ఆయన చేసేది
ఆ టూ ఇయర్స్ వరకు
ఆ ఎవరికైనాచ్చమా ఫ్యామిలీ ఎవరికి ఎవరికైనా పెట్టు అన్నారు ఎవరికి పెట్టాడట
హ నీనా కావేకైనా కవ్యకి పెట్రనా బాగుండు
మా చెల్లకి పెట్టకున్నా గాని మా అక్క కన్నా పెట్టామన్నాం నాకు వదున్న నేను నేను ఎట్లయినా ఏదో ఒకటి చేసుకోగలుగుతా
మీ అక్క పెద్దక్కక
ఉ
మరి కాదు మీగి బడ అతనంటే వాళ్ళు ఇద్దరు ఉన్నారుగా ఇంకా మీ చిన్న పెద్ద నాన్న బిడ్డలు
అవును వాళ్ళ వాళ్ళకు పెట్టినా ఓకే అన్నాం ఎవరికి పెట్టినా ఏం కాదు వాళ్ళు కూడా అన్నారు ఒకేళ మాకు పెట్టిరునుక మేము కొంచెం వాళ్ళకి పైసలు ఇస్తాం వాళ్ళగ బెడితే మ వాళ్ళ మకు పైసలి ప్తారు వాళ్ళిద్దరిని మేమే చూసుకుంటాం అని చెప్పినన్నాం మా ఫ్యామిలీ మొత్తం అడ్జస్ట్ అయినాం
ఆహా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ని
ఆ మాత్తమ్మ కొడుకోకి పెట్టినా ఏం కాదు మా పెద్నా పిల్లల పెట్నా ఏం గాదు మాకు పెట్టిన ఏం గాదు ఇప్పుడు మా పెద్దన్న పిల్లలు ఎట్లాగో చెయరు వాళ్ళు ఆ చిన్న పోస్ట్ అది ఇదని వాళ్ళు అంటారు మాత్తము కొడుక్కు పెట్టమన్నం ఇప్పుడు ఆయనబ అబ్బాయే గదా సరే ఆయనకు పెట్టినా మేముేం అడగాము మాకేం అవసరం లేద అన్న మేము ఒకలా ఆయనకి పెట్టారు న్న నాగు పెట్టమో అడిగి మననమా నేనన్నగారు నాకు ఏమొద్దులే అక్కకు పెట్టామను ఎందుకంటే కొంచం ఆమెకి ఎక్కువ తెలవదు కాబట్టి కొంచెం అమాయకురాళ్ళు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఆమెకు పెడితే బాగుంటు ఉంటది నేనంటే కొంచెం ఎక్కువ చదువుకున్నా కాబట్టి నేను ప్రైవేట్గా ఎక్కడనే చేయడానికి నాకు అ కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని నేను అన్నా
ఓహో
ఆయన ఎవరి పెట్టాడంట ఆయనది ఆయన చేసుకొని రిటైర్డ్ అయినంక అయన ఆయన పైసలు దీసుకొని వాళ్ళ వొదిన కొడుకు కాడికి పోతుడట
వదిన కొడుకు జూసుకుంటాడా మరి
ఆ జూసుకుంటాడా వాళ్ళు ఏమండారు పైసలు ఉన్నా్రోలే పాకులు ఆడుతారు వాళ్ళ పక్కన చుట్ తిరుగుతారు మంచిగా
అవును కాదరా మరి అంటే రిటైర్ ఆయిపోయినాంగా ఇక వేస్ట్ అయిపోద్ది కదా అది అదే అన రిటైర్ గాక ముందు నేను పెట్టేస్తే మిమ్మల్ని ఎవరిన ఒకరికి పెట్టేస్తే మీరు చూసుకుంటారుగా వాళ్ళని
ఆ ఇప్పుడు ఎట్లాగూ రిటైర్డ్ అయిన
ముందుకు మిమ్మల్ని పెడితే పింఛన్ రాదా ఆయనకి
ఎందుకు రాదు ఇప్పుడు ఇక్కడ ఆయన మా ఇంటి ముందు తాతకు వస్తుందిని తక్కువ వతుది కాకపోతే అంటే రిటైర్డ్ అయితే ఏందంటే ఆ పైసలు వస్తా వ ఆ పైసలు రావు అని పెన్షన్ వస్తుంది
అదే పెన్షన్ తక్కువ వస్తది
పెన్షన్ ఎంత వస్తదో అంతే వస్తది ఇప్పుడు పెన్షన్ వచ్చినా కాని ఇప్పుడు వాళ్ళ పేరు మీద మాకున్నదంతా రాద్దాం అని చెప్పినా ఆ వాళ్ళ అంటే వాళ్ళుద మర్చిపోదాక వాళ్ళ పేరు మీద రాద్దాం అని చెప్పినాం
ఆఓహ మళ్లీ వాళ్ల పేరు మీద రాతే వాళ్ళ వాళ్ళు చచ్చుకోక ముందే వాళ్ళు ఎవరి పేరు మీద రాతే అప్పుడు మీరేం చేత్తారు
వాళ్ళు రాయరు కదా అట్లా అట్లా రాయకుండానే రాపిస్తారు రాపితే వాళ్ళని చదకపోతే అప్పుడు పొలము పూలమన్న ఏదైనా ఒకటి రాతాం రాసినప్పుడు వాళ్ళని చక్కగా చూడకుండా చేయకుండా ఉంటే పెద్ద మనుషులు అది అమ్ముకోవడానికి ఆయనకి అధికారం ఇస్తారు ఆయనను ఎందుకు చూడకుండా ఉంటాం మాది మా ఏమంటారు మా మాకుచ్చింది పోతుంది అనుకుంటే మేము మంచిని చూసుకుంటాం కదా ఎవరైనా ఎందుక్ పోగొట్టుకుంటారు
మరి ఎందుకు పెట్టారంట అయన ఎట్లనే పిల్లలు లేరు కదా
ఏయో ఆయనకే ఏమైందో ఏమో పెట్ పెట్టనంటే ఇక నేనే అంది ఇక ఊక అడగకుర్రి
వాళ్ల వైస్ మాట వింట తడ ఆయనకు
ఆయన ఎవ్వరు మాట వినడు అసలు ఆయన ఎవ్వరు మాట వింటాడో కూడా తెలియదు ఆయనది లవ్ మ్యారేజ్ గప్పట్లనే
ఆహా
హమ్
అమె కూడా మీ క్యాస్ట్ ఏనా
కాదు వేరే
వేరేనా
ఆమె మా నాయనమ్మ కంటే పెద్దాట
మామో
ఆ
అంతా ఆమెను ఎట్లా చేసుకున్నారు
మా పెదనాన్ కు ఫస్ట్ ఒకర్ని ఇచ్చి చేసిలట ఆమెను వద్దన్నాడట ఇంకొక ఒకమని చేసిల్లట్ అయనన్ వద్ అన్నారట మూడో రెండో చేసిరటా
ఆహ
అళ్ళందరిని వదిలిపెట్టిండట. ఇమే ఆ ఊర్లో సారా పెట్టుకుంటూ ఉండేదట.
అహ్
ఈనప్పుడు తాగేదట. అట్లా అలవాట అయ్యి అలవాట అయ్యి అలవాట అయ్యి చిన్నమ్మ చిన్నమ్మ అనుకుంటు. పెళ్లి చేేసుకున్నారు ఇద్దరు
సిన్నమ్మ అనుకుంటనే చేసుకున్నారా.
జాబ్ వచ్చింది. అప్పుడు ఆయ్ ఆమె కూడా వేరే టాయనతో పెళ్లి అయింది కావచ్చు. అయితే ఇగ ఈనకి జాబ్ వచ్చింది. ఇగ ఈనని చేసుకుంది.
ఆ జాబ్ ఉంటదిగా అని చేసుక్ కొన్ని
జాబ్ వచ్చింది గా అని చిన్నగా మంచిగా. మందు పోసింది మంచిగా సారా పోసి పోసి పోసి ఆయనకి ఆమెకేళ్ళి తిప్పుకొని పెళ్లి చేసుకుంది.
మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు.
ఇగ ఆమెకే ప్రాబ్లం ఉన్నది. ఈనక్ గాద్ అని తెలిసీ
ఆహ
మా తాత ఏమనుకున్నాడు ఇగ ఎవరో ఒకర్లే ఇంత ఇన్ని పెళ్లిలు చేతా వద్దున్నాడుగా. దాన్ తోటి అన్న ఉంటాడు కావచ్చ అని మా పెద్ద మన మా తాత అనుకున్నాడు.
ఇగ అమతోగా ఉంటాండుగా మరిగా
ఆహ్ ఇగ్ కానీ ఇగా పోతాండు పోతంటే ఆయనకి తెలిసింది. తెలితేనే వాళ్ళ ఆయన మంచి వాళ్ళు కాదని. ఆయనకి ఏమి ఇయ్యాలే పిల్లలు పుట్టారని తెలిసిన తర్వాత ఇగ భూమి ఇట్లా, పొలం గిట్లా ఏమి ఇయ్యానని మొత్తం ఒక మాకు పెద్నయన ఇంకో పెద్నానికి ఇచిండు ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు జాబ్ ఉంది.
అవునా
ఆ మా వొళ్ళు కూలి పని చేసుకొని బతుకుతారు కాబట్టి. అని మాకు ఒక పెద్నానక్ ఇచ్చిండు.
మరి మీ పెద్ద పెద్దనాన్న ఏం ఆన్ లేదా వాళ్ళకి ఇస్తున్నారని.
ఆయన అడుగ ఆయన అడగొద్దా. ఫస్ట్ పదిగుంటలు తీసి పక్కకు పెట్టినాము ఆయన కనీ ఆ తీసి పక్కకు పెట్నాం గాని ఆయనే ప్రవర్తన బాలేదు. మా తాతను చూడలే అసలు కనీసానికి మంచుగున్ మంచ్ మంచిగా ఉన్నపుడు కూడా వాళ్ళ ఇంటికి రానియలేదు తెలుసా. మాబాదుల ఆధార్ కార్డులు తీయిచుకోవడానికి పోతే కూడా వాళ్ళ ఇంటి ముందడిగుర రానియలే.
ఆహ్ హా ఏడుంటది వాల్ ఇల్లు
ఉహ్మ్ అటు సైడ్ ఉంటది. కాలనీయ్యే వాళ్ళది.
అవున
ఉహ్మ్
ఇల్లు సొంతం ఇల్లా
ఆహ్ మా అత్తమ్మ బిడ్డోలు ఇంటికెల్లి ఉంటది. ఇల్లు
సొంతం ఇల్లా వాళ్ళది.
ఆ సొంతం ఇల్లె అది ఇల్లు లెక్కనే ఉండదు అసలు. అసల ఆ జాబ్ చేసేటోనికి గా ఇల్లు అంటే ఎవరు నమ్మని గూడా నమ్మరు.
యేనకటిల్ల
ఆహ్ రేకులేసి ఉంటాయి. రెండు రూములు
ఆహ ఒకటి ఇప్పుడు రేపటి రోజు ఆయన ఒకవేళ చచ్చిపోయిండనుకో అన్నే ఉంచుతార. ఇడికి తీసుకొస్తారా.
అన్నే ఉంచుతారు. ఫస్ట్ ఆమెసతే మాత్రం వాల్లో ళ్ళు తీసుకపోతారు. ఇగా మా పెద్ద నాన ఒక్కడు ఉంటే ఆయన్నీ మేమ తీసుకొచ్చుకొని. ఆయన్నీ మేమే చదాల్సివతది ఆయననీ ఎవ్వరు చూడరు.
అవును
ఎందుకండి ఎట్లాయినా ఇప్పుడు అయిన వలిద్దరి ఇట్ల ఎవరు మిగిలిన వాళ్ళ అసలు వాళ్ళ ఇద్దరికి ఎవరు చెయ్యరు వాళ్లోళ్ళే ఏంటంటే పై ఉన్నన్న రోజులు తీసుకుని తిందాము పైసలు ఇప్పుడు జీతం ఆ పైసలు వస్తానేయి కదా తీసుకుందామని చూస్తారు కాని ఆ వల్ల ఇద్దరినీ నెవ్వరు సాగారు కలాష్
హ అట్లా తెలిసినాయనన కొంచెం ఆ జాబ్ పెట్టించిన
ఆహ్ ఆ ఆలోచన లేదు వల్లాకి
ఆహ్ ఏం లేదో ఏం పాడో ఇది వేరేటలోకి పోతే ఏ మోస్త త్తాది నా కొడుకు బిడ్డలే కదా మరి అని బెట్టి చిన్నా తమ్ముడు బిడ్డలే కదా పెట్టేద్దాం వీలైనా బాగుపడ ఉతరం లేదు
ఇప్పుడు మేము ఎందుకంటే ఇప్పుడు ఆయనకి సెవెంత్ దాని మీదనో దేని మీదనో వచ్చింది అప్పట్లో జాబ్ ఇప్పుడు మేము హయర్ స్టడీ కాబట్టి మాకు పెద్ద పోస్ట్ వత్తాది గా
అవును
చు అద్దా ఇంకా మేము ఇంకా పెద్ద పోస్ట్ కు రాసుకుని ఇంకా పెద్ద పోస్ట్ వత్తది గా
ఆ
ఆ కనీసానికి ఎవ్వరికి పెట్టానండి బయట వాళ్ళు ఏమన్నా ఫ్యామిలీ ఏగా
ఒకటే అందరు ఒకటే కదా ఆ పిల్లలు లేనప్పుడు అసలు మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకో కూలా అయినే
అమ్మో, కనీసానికి ఒక డ్రెస్ కూడా వెలేదు కనీసం వాళ్ళు ఇంటికి పోతే ఆకలి అయితుందని పోతే అన్నయం వండలేదే అంటది ఆమె
ఎప్పుడైనా నీకు వచ్చిందా కమల పెళ్లికి కె
ఎందుకు రాలేదు మేము ఏ పండుగ చేసినా వస్తారు తింటారు పోతారు కానీ మొన్న పోయి పోయిన సరే రాలేదు పండుగ చేతే అప్పుడు తి గొడవైంది ఉంది గొడవయితే రాలే
అదే ఆమెన ఒక్కదాన్న చూడలేదు నేను
ఆమె నువ్వు వచ్చినా కా నుంచి ఆమె రాలే
అందుకే నేను చూడలేదు అప్పుడ మీ పెద్దనాన్న కూడా చూడలేదు నేను మరి ఓ చిన్న పెద్దనా ష్ణ
ఆ హాస్పిటల్ లో పడ్డప్పుడు కూడా మా అమ్మ మా నాయనమ్మే పోయిర్రు హాస్పిటల్ కి మనది సెకండ్ బొడ్రాయి అనుకుంటా ఫస్ట్ బొడ్రాయి సెకండ్ బొడ్రాయప్పుడు హాస్పిటల్ లుంటే ఆ ఎవ్వాడు రాలేదు ఖమ్మం వేసుకు
బిల్డోప్ లు
ఖమ్మం వేసుకొని పోతే మా అమ్మ ఏమి ఉన్నది మంచిగ చూపించుకొని వత్తే ఒక ఏదనా గొడవ పెట్టుకున్నాంక అన్నాడుగా నీకు కూలి కట్టిస్తానే అన్నాడు మా అమ్మకి మరి కూలి కట్టి అని కట్టిస్తానంటే కట్టి అని మా అమ్మ అన్నది
మరి అది కూడా ఇయ్యలేదు
ఉమ్
కాని కనీసం ఏం పెట్టకున్నా మాట్లాడే మాటన్నా మంచిగా మాట్ ట్లాడరు ఛీ ఏం మనుసులు ఏం అర్థం కాదు ఇట్లాంటోళ్ళు కూడా ఉంటార అనిపిత్తది ఓక్కొక్క
అంతే ఉంటా
మ్ మళ్ళ ఫ్యామిలీ పెద్దోడు ఎంత మంచిగా ఉండాలి త మంచిగా చూసుకోవాలె
ఉమ్ కొంతమంది ఉంటారు అట్లనే
ఉమ్ కొంతమంది కాదు వందల ఒక టెన్ పర్సెంట్ ఉంటుర్రు ఇట్లాంటోళ్ళు నాకు తెలిసి
ఆయన కూడా ఆలోచించాలి కొంచం ఐనా
ఉమ్ మా పెద్ద మామయ్య అయితే మస్తు చూసుకునేది అప్పుడు ఆయన ఉంటే మా ఫ్యామిలీ చు పొరుండేవి
అవునా
ఉమ్మ్
సర్లే మరి తర్వాత రేపు పొద్దున మాట్లాడదాంలే
ఆ సరే వరే
సరే రా
ఆ